వస్తే
బాగున్నారాండి
బాగున్నామండి మీరు ఎలా అన్నారు
నే ఉన్నాం అండి ఏం చే
ఏం చేస్తున్నారండి
ఏదండి కొంచెం బరక్ క బిజిలో ఉన్నానండి
అవునా నేనే ఏం లేదండి పడుకొని మూవీ చుస్తున్నా
ఏం మూవీ అండి అది
పడి పడి లేచే మనసు అండి
పడి పడి లేచే మనస అండి అంటే మనసు పడిపడి లే కాదా అండి
అవునండి
అయినా అలాంటి మూవీలు కూడా ఉంటాయా అండి
ఇంక వాడు పెట్టిండు మూవీ పేరు మేమ ఏం చేస్తా చె
అందులో ఎవరు రండి
ే మీకు ఐడియా ఉందా అండి హిరో హిరోయిన్
ఆ అవును
సాయి పల్లవి అండి. హిరోయిన్ హీరో శర్వానంద్.
శర్వానంద ఏంటండి దాని స్టోరీ.
అ ద స్టోరీ ఏం ఏంటంటే హీరో హీరోయిన్ ఫస్ట్ ప్రేమించుకుంటారండి తర్వాత హీరోయిన్ గతం మర్చిపోతదండి. అయితే వాళ్ళిద్దరు. చోటా నేపాల్ లో కలుసుకుందాం అంట అనుకుంటారు. ఒకరికి తెలివకుండా ఒకరస్తరు. వచ్చినప్పుడే, భూకంపం వస్తుందండి అక్కడ భూకంపం వచ్చి ఆ హీరోయిన్ గతం మొత్త
ఆ నిజంగా మర్చిపోతుందా. అట్టిగానే నటించుతుందా మర్చిపోయినట్టు
ఫస్ట్ వాడినికి నటించినట్టు చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అని నటించుతందండి. కానీ తర్వాత అది నిజంగానే మర్చిపోతుంది అన్నట్టు
ఆ మర్చి
స్టోరి
కమ
ఏమోండి ఇంకా నేను ఇంటర్ మిషిన్ కడ ఆగిందండి. తర్వాత చూసినక
ఇంకేమేం సినిమా లాంటే మండి మీకు
మాకు కామెడీ సినిమాలంటే ఇష్టం అండి హారర్. కామెడి లవ్ స్టోరి ఇ ఇష్టమండి.
అళ్లా ఎవరెవరు ఉంటారండి.
అందులో ఎవరంటే ఇక మూవీని బట్టి అండి
మూవీని బట్టి ఉంటదా అండి.
అవును మీరు చూస్తారు. అండి సీరియల్స్ మూవీస్ ఏమన్నా
ఎక్కువ మాకు ఇంట్రెస్ట్ ఉండదండి.
ఎందుకండి అప్పుడప్పుడు చూడండి. మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మైండ్ రిఫ్రెషింగ్ ఉంటందండి.
ఏమో అండి మాప్ మా పిల్లల్ జూడనియరండి
నీ పిల్లల్ జూడనిస్తా గాని మీరే పడుకుం
మా వొళ్ళు చూడనియరండి ఎక్కువ సిన్మా
మీ వోళ్ళు చూసేటప్పుడు మీరు చూడాలండి అ క్కడుండి
మాకు ఎక్కువ సీరియల్లంటె ఇష్టమండి సినిమాలిష్టముండదు
మరేమి ష్టమండి మీకు
నాకు గ పాతకాలం సిన్మాలంటే బాగిష్టం
అది పెట్టినా గూడా పనుకుంటరంట గదండి మీరు
ఏంటండి
అది చూడమని పెట్టినప్పుడు గుడ పడుకుంటరంట గదా, చూడరంట ఇంట్రెస్ట్గా ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతరట.
ఆ గట్లెట్ల బడుకుంటరండి
అది మీకే దెలవాలండి మాకెట్ల తెలుస్తదండి
మేమట్లేం బడుకోమండి
అవునా
మేడం ఇంకండి మీరు ఇవాళ ఏం వంట చేసుకున్నరండి
ఇవాళాయిష్ ఇష్టం లేని వంకాయ చేదుగా చేసిందండి మా మమ్మీ మరియు వంకాయ టమాట పచ్చడం చేసింది అది గుడ వగరుగుండే న చ్చలేదండి తిన్లేదిగ
అట్లాంటప్పుడు మీరు వండుకోవాలి గదండి
ఇంకా ఎంతైనా అమ్మ చేత వండుది తింటది టేస్టీగుంటది కా
మీ అమ్మ మంచిగా వండన ప్పుడు మీరు వండుకోవాలి గదండి
మా మమ్మీ మంచిగానే వండుతుదండి కా నీయాలా వండిన కూర
ఆ అవి కూరగాయల పార్టీ గావచ్చండి
ఇప్పుడొచ్చినంక చికెన్ చేయమని చెప్తా అండి ఏమంట్
ఏ పొయ్ పొయ్ చికెనేనా అండి ఇంక
మరి మింకేమిన్ చట్టమండిగాది ఉన్నది
చికెన్ తినద్ద అండి అది అంత బాగుండది
కోడుగుడ్డు
కోడి గుడ్లు తినొదండి అండి ఇప్పుడు విన రేపే కదా ఉగాది పడుగ గట్లు ఎట్లా తింటారు అది ఏ గట్లు అ గట్లు ఉండదా అండి
ఎందుకుండదండి తినాలనిపించినప్పుడు తినాలండి
పదకొండు రోజులు అంజనేని ఏం ఉండదా అండి
లేదండి
ఆ
ఇంక ఇప్పుడు స్టార్ట్ కాలేదు కదా డి అ అన్నది
స్టార్ట్ కాలేదండి మొన్నటి నుండడి స్టార్ట్ అయింది కదండి ఇలా ఎవరిదనా మీ ఇంట్లో మ్యారేజ్ డే లేద అండి
మా ఇంట్లో వరిది లేదండి మా
ఆ అన్నరే మర ఎళక పనలా ట వాళ్ళు ఏమన్నా స్పెషల్ చేస్తారు కదండి
లేదండి మాకు అట్లా ఇష్టం ఉండదు కొంచెం అన్నన ఎకు బయటి పోవను లేదండి వాళ్ళు ఏం చేస్తలేరు అనుకుంటా ఏం చేస్తలేరు అనుకుంటా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్ ఏదన్నా చేస్తే తినడానికి పిలుస్తదండి అత్తమ్మ
మీకు అక్క చెల్లెళలు తమ్ముళ్ళ ఎవరన్నా ఉన్నారా అండి
ఇంకేం చెప్తాం ియం లో కా ఉన్నారు ఇక
ఆ అయ్య గట్లా అంటారు ఏంటండి ఒక్కరు ఉన్నారు తీ అను
ఆ ఒక్కరు నన్ను బాగా ఇబ్బంది పెడతారంండి
అండి
ఇగ నా గోస వర్ణ తీీతమండడి
ఆ అంతా కూడా ఉంటదా
నా ప్లేస్ లో ఉంటే అర్ధమయితు
ఏమో అండి మీరు గంత మీ మీ తామ్ముని గంత శాలస్ట్ లాగా ఇవే ఎత్తలెండండి
ఇక ఆయన అట్లా చేస్తాడండి ఏం చెయాలి నేను
మీరు చెప్పాలండి మంచిగా
చెప్తే వింటే మంచిగానే ఉంటాయి కదా ఆయన విన్నాడు ఎదురు మాట చెప్తాడు, కొడతాడు, నన్ను తిడతాడు, ఎట్లా బిహేవ్ చేయాలి తెలియది అరుస్
మీ మమేకి మి డాడి కి చెప్పాలి
మా డాడీకి జబ్తే మా డాడ అదోగర క్కమ్మండి మా డాడ్ ఇద్దరిని కలిపి ఇడతాడు ఏన త ఇట్టే మా మమ్మీ ఎమోషనల్ డ్రామాకు క్వీన్ మా అమ్మకి చెప్తా మామ్ ఇంకేం లేదు ఆయనకన్నా సపోర్ట్ చేస్తుంది లేకపోతే, నన్ను నేను కొట్టుకుంటా అని కొట్టుకుంటే స్టార్ట్ చెస్తదండి, ఏగి గోసంత ఏందని నా నేనే బాధ పడాలి
ఏ మరి గట్లా మాట్లాడతాను లేందండి పాప మే మామ్మీని పురాగా దిసెల్తాళ్ళు
ఇక తీసెత్తలేను గానీ, మా మమ్మీ అప్పుడప్పుడు అర్ధం చేసుకోదండి ఎమోషనల్ అయితది బాగా
మరి ఇద్దరు కూడా పడితే ఏం చెస్తుందండి పాప మామ
ఇక మా మమ్మీ కొన్నిసార్లు పోని అళ్ళు పిల్లలు వదిలేస్తారని అనుకోవాలి, కొన్నిసార్లు లైట్ తీసుకోవాలి కానీ ఇక ప్రతి చిన్నదాన్ని కూడా భూతధంలో పెట్టి చూడలేం కదా అండి మనం ఇద్దర్ కి నచ్చ చెప్పాలి ఈయన ముంగట అట్లా కాదండి ఇప్పుడు, ఇప్పుడు మా తమ్ముడు తప్పు చేసిండు అనుకోండి నేను వచ్చి చెప్ ప్పిన అనుకోండి ఇప్పుడు మా డాడే స్తాడు ఇద్దరిది కలిపి ఇద్దరిని తిడతాడు అస అట్లాంటప్పుడు ఆయన తప్పు చేసినప్పుడు ఆయనకు ఏమయితది ఆయనకి చందు దొరుకుతుది అరే నేను తప్పు చేస్ డు ఇద్దరికి తిట్లు పడతాను, అయినా నెక్స్ట్ టైమ్ ఏం చెస్తాడు తిట్లు అట్లనే తప్పు చేసుకుంటా పోతాడు ఇ ఎవర్ బల అయితా అండ్రు తప్పు చేయ్ నాళ్ళు బలి అయితండ్రు మ చెబితానేమో మ మమ్మీ డబల్ పడతాది అనట్టు వాళ్ళ ఏం చేయాలస ఉంటేప్పుడు లోల్లి పెట్ పెట్టినప్పుడు తప్పు చేసినప్పుడు ఫస్ట్ అయిన ముంగట తిట్టాలి అప్పుడైన భయం అయితది రె నన్ను దిడతాండు, నేను ఇంకోసారి తప్పు చేయొద్దు అని, ఆనకు భయం ఉంటది ఆడి ఇద్దరిని కలిపి ది స్ సరికిద్దారు దొంగలే నాయ దొంగల అయినప్పుడు ఇక ఎట్లుంటది
కట్టే వాటి కొ
అట్లా ఎట్లా అండి ఇప్పుడు ఎందుకు అండి ఇబర్ది నాళే
ఇద్దరు తప్పు ఉంటేనే కదా అండి గోడవ స్టార్ట్ అవుతది
లేదండి తప్ప ఒక్క చ ఫస్ట్ రెచ్చగొట్టకుండానయితే జరగదు కదండడి ఆయన మెల్లగా బావిల బండ ఎత్తాడండి ఆ బండ తెలివ. కుండా ఇక నేను నేనేమ ఒక అప్పలాగా బయటి గత్త
కాదండి ప్రతి ఒక్కరింట్లో అలాగే ఉంటుందండి ఎవరింట్లో అయినా. అలాగే ఉంటుందండి.
హే ఉంటదిగానీ చేయ్యాలండి తప్పది గోస
ఏ గట్ల గోస అంటేనే అత్తగారింటికి పోతే ఎట్లా అండి మీ హస్బెండ్ ఇబ్బంది పెడితే ఎట్లుంటుందండి
గదే చూస్తాను ఇప్పుడే వాడదం అంటే అప్పుడు పెళ్ళైనాక కూడా వాడాలి ఏందో ఈ రామగోస.
ఇ మరి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందండి.
అందుకే పెళ్లి చేసుకో కోద్దండి
అయ్యో అండి ఇంకా కాలేదండి
అవునండి కాలేజ్ అయినాక నేనండి.
ఆ ఎగ్జామ్స్ అయిపోయాయా అండి
లేదండి ఎప్రిల్ ఉన్నాయి
ఇంకెప్పటి దాకా ఉన్నాయండి
ఇంకా డేట్ రాలేదండి ఎగ్జామ్ డేట్ ఫీ వచ్చింది అవి మూడు వేలు కట్టాలి బస్ ఫీజ్ మూడు వేలుట్ట. కట్టాలి ఆరు వేలు ఇప్పుడు కట్టాలండి మా అమ్మ.
థ్యాంక్ అండి మీ కాల్ చేసినందుకు
థ్యాంక్ యూ అండి మీతోటి నా బాధ పంచుకొని నా మనసు తేలిక అనిపించిందండి ధన్యవాదా.
ఓకే అండి